హఓ ఒకప్పుడు ఎకా
మ జాబ్ మార్కెట్ కరం జాబ్ మార్కెట్
ఇ దర బయా ఆ రే హలో
వాడి జాబ్ ఎప్పుడైనా ఉంటది
వస్తే ఇంకా మీరు ఏమె అ సి జబ్బెటేమ నా డైలీ అప్డేట్స్ ఏమైనా అవుతున్నారాస్ చె
డైలీ అప్డేట్
ఏమైనా అప్డేట్ స్కిల్స్ అప్డేట్ ఏమైనా అందిండి
ఆ అప్డేట్ అయితం అంటే ఆ జాబ్ మార్కెట్కి తగ్గట్టు అప్డేట్ కావాలి కదా మనం
జాబ్
అరే నువ్వు మాట్లాడేది నాకేమి అంతగా క్లారిటీ లేదు తనకోసం కొంచెం కూర్చుంటే బాగా క్లారిటీ వచ్చింది అంటారు
ఇంటర్వ్యూస్ అట్లాని తరేమ్మటే పోంగనే
అ ఓకే
ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే ఫస్ట్ పోయి కూర్చుంటావు ఇంటర్వ్యూ దగ్గర
అని
కా ఫస్ట్ ఆడ అడిగే క్వశ్చనే రేణు మా అ టెల్ మీ అబోట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతడు
ఆ
అప్పుడు మీరు ఏమని చెప్తారాన్సర్ కొంచెం
అర్ధంకాలే మల్లి చేప్పు
ఎహ్ నువ్వు ఏమంటావు అని అడుగుతున్నా కొంచెం క్లారిటీ చెప్పు కదా నువ్వు ఆవళఇంచ్చా అయ్యేంది ఇడా
చినప్పుడు నువ్వు టెల్ మి అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు నువ్వు ఏమి ఇంక్లూడ్ చే స్తా ఉత్తి నీపేరు నీ ఊరు ఐజప్తాతావా లేకపోతే నీ ఎడ్యుకేషన్ చవుతావా క్వాలిఫికేషన్ చాప్తావా అది చెప్పు
పేరు పేరు సిపిఎ అని చెప్తామ్
పేరు సిజిపిఎ చెప్
అవునండి ఉం
నీ సిజీపీఎ అని నీ రెజ్యూమ్ లో ఉండవా
అవునా
ఉంటాయ్
ఎందుకు
అయితే నువ్వు మళ్ళీ ఎందుకు చెప్ ప్పాల డికి అది ఫార్మాలిటీ క్వశ్చన్ తే లేదా
ఆ నాకు తెలిసిన వాడు మా ఫ్రెండ్ ఒగడు ఉంటాడు మా రూమ్ లో
ఆ చేసేదేమో చదివెదేము సిఎస్సి ఎ ఐ ది
ఆ
ఆ ఈ మధ కొత్త ల్యాప్టాప్ కొన్నాడు
అవును అంతే
ఆ కాపోతే అరేయ్ కోడింగ్ ఏమన్నా నేర్చుకోరా అ టే నేను కోడింగ్ నేర్చుకునిదుంటే గా టైపిస్ట్ అయితానని టప్ప టప్ప నొక్కుతా ఉంటాడు ఆన్లైన్ కీ బోర్డు
అవును.
అంటే ఆడిదే అరే ఎందుకది.
రాస్తాను కోల్డ్ పాజటివ్ కంపేర్ చేస్తారు.
అవునండి వీడ్ ఇంటర్వ్యూలో
ఆ అన్నా ఇప్పుడూ మా ఆహా
ఉ
నేను ఒంగో ఒంగోటి చెప్పాలనుకుంటున్నా మీకు కొంచెం ఒక ఏదన్న కొన్ని సింప్టన్ చెప్తే ఏమన్నా డిసీస్
సింప్టన్స్
ఆ మా ఫ్రెండ్ ఒ ఇప్పుడు ఎప్పుడో ప్యాంట్ జోలో డయాల్ జో చే ఇక్కడ నుండి తీసుకుంటా ఉంటడు.
ఆ
ఇప్పుద ఇప్పుడు గుడ గే ఉండు
ఆ అవును.
అరేయ్ కనకా అదో అదో అదో ఇప్పుడే ఏమో పడుతున్నడు
ఆ అయితే ఇగ ఏం చెయ్ మంటావ్
అంటే దానికది ఏం సింటమ్ ఉంటది చెప్పండి.
ఇప్పుడు ఎమ్మెల్ది ఇవ్వండి ఎమ్మెలె మీరు ఏ ఎమ్మెలే చూస్తున్న ప్రాబ్లం సాల్వ్ చేస్తారు.
నాలో ప్రాబ్లమ్స్ రాలే కాదు మనం ఇప్పుడు ఎలర్జీ ఉందనుకుంటున్నాం మేము వాడికి
మ్
అంటే ఇప్పుడు ఎలర్జీ ఉంటే అందరికి సోకిది కదా
హ్మ్
అందుకే చెప్తున్నా కొంచెం చూపించుకోమని చెప్దాం అనుకుంటున్నా
ఓతే సరే అండి చూపిస్తాం.
ఆ చూపించుకోవాలి చూపించుకోపోతే మళ్ళీ ఆళ్ళ ఫ్రెండ్స్కి ఆళ్ళకి అందర్కి పాకితే వాళ్ళ ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పడతారు కదా
ఓకే ఈరోజు గవర్నమెంట్ హాస్పి ఆ
ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిఫర్ చేస్తాం మేము
ఏందో అంటున్నారు.
ఎందుకంటే ఇక్కడ మా సైడు ఫైవ్ రూపీస్ ఇస్తే మాకు హాస్పిటల్లో అన్ని ట్రీట్మెంట్ చేస్తారు టాబ్లెట్స్ అన్ని ఇస్తారు.
చాలా చాలా ఉంది.
అందుకోసం మేం అదేపా
హ్మ్
అందుకోసం ఫైవ్ రూపీస్ నేనే న్ పెట్టుకుం ట మా ఫ్రెండ్ ని వెల్లరమ్మని చెప్తాం అనుకుంటున్నా
మ్మ్ ఎన్ ది
ఆ అదే హాస్పిటల్ కి వెళ్ళిరమ్మని చెప్దాం అనుకుంటున్నాం అంటున్నా
ఆ సరే అండి ట్రంప్ కార్డ్ ప్రిఫర్ జేసి
ప్రిఫర్ చేస్తారు మా ఫ్రెండ్ ఎంతైనా మా ఫ్రెండ్ వదిలేయలేం కదా ఏదోటి జెప్పుకుంటాం
ఆ సవలి చిత్తర
మా ఫ్రెండ్ ని ఉస్తాం గదా వాడికి ఎలర్జీ ఉందని ఏదోటి చెప్పి నచ్చ జెప్పి పోయి చూపించుకుని రారా
పంపిచ్చండి ఆ చూడి
ఆ పంపిస్తాం కాబోతే ఓ వాడు మళ్ళీ క్లాస్ లో సీఆర్
ఓ రాసి బె నెచ్చే
ఆ క్లాస్ రిప్రెజెంటెడ్ నీవు మళ్ళీ మేడంకి మెసేజ్ పెట్టం రాక మళ్ళీ మమ్మల్ని అడుతాడో అని
చాడ్జి పి టి హెల్ప్ జేస్సుంది లే అంతగైతే అతనికి
చాడ్ చాట్ జీ పి టీ అంటే అంత టాలెంటెడ్ కాదు చాట్ జీపిటి అసల్ కు ఇప్పుడు తీసుకుని కాదు
అవదు ఇంత ఆ
ఆ కాదు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఏమైన్ ఎందంటే మాకు ఇక్కడ మా కాలేజ్ లో ఆ స్పోర్ట్స్ ఆ స్పొర్ట్స్ కి కోఆర్డినేటర్స్ అలా ఇంక అ రిప్రజెంట్
వోతే అయితే చాలా పెద్ద మంచి మీ వోడు ఆ
అంటే అక్కడ ఒక టీషర్ట్ ఇస్తారు పోయినందుకు
ఓ
ఆ టీ షర్ట్ ఆ టీ షర్ట్ ఇస్తారని ఆ టీ షర్ట్ కోసం బోయాడు
మీకు తెల్సా టీ షర్ట్ డ్రస్సులు పోయాయని
ఆ తెలుసు తెలుసు కన్ఫామ్ గా బోయాడు దానికోసం నాకుదెలుసు
టీ ఇంగ తెల్సే మాట్లాడుకుందు
అంటే స్కిల్స్ అంటే ఏంటిది అస్సల్ మీ బెస్ట్ లో స్కిల్స్ అంటే ఏంటి మా చెప్పండి ఓసార్
ఏమైన నేచుకోవడం వచ్చాది.
ఆ మా ఫ్రెండ్ ఎట్టైన ఎళ్ళాడు, ఇంగో మాంగో ఫ్రెండ్ ఉంటడు.
హు
నిన్న ఆళ్ళ పేరెంట్స్ కోంమ్మో కటింగ్ చేపించుకుంటానని బయటికి ఎళ్ళాడు.
అ
ఆ న్ తీసుకొని అమ్మాయిల్ తోటి ఒక బుజ్జి అని ఉంటది ఒక అమ్మాయి
ఆ
ఆ గిద్దరు కలిసి అక్కడే చికెన్ బిర్యానీ ఆళ్ళ ఫ్రెండ్ బైక్ తీసుకొని ఎంజాయ్ చేసి ఉదయం వచ్చాడు. పన్ని ఏంటప్పుడు, అంటే ఇవాళ మధ్యానం పన్నిన్ ఇంటప్పుడు అది వాళ్ళ ఇంట్లో వాళ్ళవు తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించాడస్ హలో
ఆ, ఆ అమ్మాయిను
అంటే అమ్మాయి కోసం అమ్మాయి ఏది ఏం చెప్తే అది, టారు కదా. తుందన్ అనుకుంటునవ హు అంటే ప్చ్ అమ్మాయి కి అబ్బాయికి ఒ సారే, అమ్మాయికి అబ్బాయికి ఎం ఎంగేజ్ గుంట్ ఎంగేజ్ మెం గుడా అయింది ఒకసారి
ఆ
ఇంక చాలండి, మీకు మీకు ఎక్కువ మాట్లాన్న తలకాయ నొప్పి వొస్త